చెప్పు ఏం చేస్తున్నావు డిమార్ట్ నుంచి కప్పు తెచ్చుకుందిమే భూమి
నాకు తర్వాత ఫోటో సెండ్ చెయ్
కాదు మే వన్ సెవెంటీ రూపీస్ పెట్టి తెచ్చుకుంది
ఎందుకంతా
ఊకే దుడ్లు ఎక్కువ అయినాయి వీళ్ళకి
హు
నువ్వు చెప్పవే ఏం చేస్తావు సిక్స్ మంత్స్ తర్వాత
నేనా
ఆ
ఏమో ఇడ ప్లేస్మెంట్స్ లో సెలెక్ట్ అయితే బావ్ టుంది నాకు ఇంట్లో ఏ టార్చర్ ఉండదు లేదంటే అంతే నా పని ఇంకా న్యాల నన్ను ఇంట్లో సతా ఇచ్చేస్తారు హ
అ
ఇవి జరుగుతాయా స్కామ్ లో
ఏ చరుగుతగదవే
మన కాలేజ్ లో
ఆ
మర అక్క వాళ్ళువి ఎవ్వరు చెప్పి సావరే
ఇప్పుడు టీవి వాళ్ళ రూమ్మేట్స్ అక్క వాళ్ళకి చెప్పించిన్ల
ఆ
మత్తం అంతే కదా చెప్పించ్చింది
ఏమో
జరుతయ్ వో కా ఆ చరితకుకు కూడా చెపించింది కానీ నక్కువగాని ఉండలా
రెండు ఉండాల్లె వాళ్ళకి డౌట్ వస్తే కొంచెం డౌట్ వచ్చినా కాల్ పజే సెస్
ఆ అవునువే అట్లాంటుంది ఆ... య్ ఏమో లేవే ఎట్లుందో ఎట్ల డెస్టిని ఏమ ఇగ ఏ నువ్వు వస్తానంటే నేను వద్దంటాన్న సినిమా అయితే నే నాకైతే అది ఇతరు ఇల్వే నువ్వేతనా ఐదో తన అని ఒక సాంగ్ వస్తుంది జుడవే
ఏం మూవీలో తల్లి
పయి నువ్ వస్తానంటే నేను వద్దంటానా లోనే వద వచ్చేది
ఆ
ఆ నువ్వే తన తన ఐదో తనమని ఆ మా తాలుబట్టు పట్టుకొని అప్పట్ చేసి బ ఇది యా సినిమాలో విన్నాను విన్నాను విన్నాను అనుకొని మళ్ళీ చేస్తే నువ్వు వస్తానంటే నేనొద్దంటానా ఇంకా ఆ రోజు మూవీ పెట్టుకొని చూసన్నానువే ఎంత బాగుంటుంది గదే కానీ అది ఆ మూవలోనేవే
అదే ఎక్స్త్రా ఏమన్నా యాడ్ చేసినార ఏమో లే పక్కన
ఆ మూవీలోనే ఆ పాట ఎన్ని సార్లు వినుంటానో ఎంత క్యూట్ ఉంటుందో ఆ పాట
దగ్గర మూవీ ఉంది అది డౌన్లోడ్స్ లో ఎప్పుడు చూసినా ఇంటికి పోయిన ఇప్పుడు నె నెట్ లేకపోతే అది ఓపెన్ చేసేది చూసుకుంటా నవ్వకుండా ఉంటాను అంత ఫస్ట్ లో అంతగ
కామెడి సంతోష్ అంటది ఆ అంటుంది తర్వాత వాడు బోయి అక్కడ బొయి వాళ్ళిద్దర ఆ ఆ స్టోరీ ఇంకో ఇదంతా ఒకేత్తయితే అది ఇంకోకేత్తువే వాడమే కోసం అవన్నీ చేసుకోవడం ఫార్మింగ్ నేర్చుకోవడం బుక్కులు చూసి చదివి అది ఎట్లా చెలా అది ఎట్లా ఇట్లా అని నేర్చుకోడం
అసలు ఎక్కడ బోర్ కొట్టదు ఎన్నిసార్లు చూసినా
ఇది కూడావె నువ్వు నాకు నువ్వు నాకు నచ్చావా ఆ వెంకటేష్ది కూడా వే ఫుల్ ఫన్ వే ఫన్ ఉంటుంది బాగా
ఆర్తి అగర్వాల్దా
ఆ ఆర్థిఅగర్వాల్ ఫుల్ ఫన్ ఉంటుంది నెను ఆ నువ్వు నాక్ నచ్చవా నాకేంటంటే అ రోజు ప్పుడు ఒక డైలాగ్ చెప్తారు చూడవే ఏ డైలాగ్ చెప్తారె టే ఏందొ అ అమ్మ అడగ్గానే అన్నం పెట్టవాల్లి దీంట్లనేనా వే
ఆ ఆమూవీలోనే మా నాన్నకి తినే ముందు ప్రేయర్ చేయడం అలవాటు ప్రేయర్ ఆ ఏం ప్రేయర్ అండి
ఎఏ చెప్ అంత ఫన్ ఉంటుందివే భారీ ఉంటుంది మూవీ
అవును బావుం టుంది అది ఇంకా పెళ్ళికి పోయిన ప్పుడు ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్‌కి పోతారు చూడు ఆడ బ్రహ్మానందం కామెడీ
కామిడి మన్మధుడు సినిమాలో గూడా మన్మధుడు గూడా
దాంట్లో హీరోయిన్ ఎవ్వరు ఈమా సోనాలి బింద్రే కదా
సోనాలి బిందే ఆ సోనాలి బిందేనే ఫస్ట్ హీరోయిన్ చచ్చిపోతది కదా
అవునులే కానీ వాడేదో వొదిలేసి ఎళ్లిపోయింది అనుకుంటంటాడు లాస్ట్
పోట్రే చేసింటారు బాగుంటుంది గా ఆ మూవీ కూడా వాడు వాడ్ వాడ్ లాస్ట్‌లో అదేందో వాళ్ళకి పెళ్ళి ఇక్కడ జరుగుతుందివే దాన్ని ఏమంటారు ఏందో విరా విహారయాత్రలా ఎక్కడో చరుగుతది చూడువే అట్లా సముద్రంలో పెళ్లి జరిగేదాన్ని ఏమంటారు
ఆ వాళ్ళకి బీచ్‌లో ఎక్కడో గదా పెళ్లి జరిగేది హ్మ్ అట్లా వాటర్లో దూకి పోయి బ టుంది మళ్ళీ వాళ్ళు ట్రిప్‌కేళ్తారు చూడవే ప్యారిస్ వెళ్ళి అక్కడపోయి పైకేళ్ళి వాడు ప్రపోజ్ చేస్తాడు
ఇక్కనుంచి అయితే ఎన్నో చెప్పలేదు గదా ఏ అమ్మాయి
ఓ బాగుంటుంది క్యూట్ ఉంటుంది
హ్మ్.
నువ్వే తన ఐదోతనమని ఇంకోటి కూడా ఉంటుం. దిజుడువే, నాగార్జునకి ఒక పిల్లోడు ఉంటాడు. కొడుకు స్పెడ్స్ పెట్టుకొని. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వచ్చేస్తుంది ఆ అమ్మాయి. హీరోయిన్ వదిలేసి వచ్చేస్తుంటే. కొన్ని రోజులకి చచ్చిపోతాది. హీరోయిన్‌కి చాలా పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. దాని పేరు గుర్తు రావట్లేదుగా. ఎక్స్క్యూజ్‌మీ, దాని పేరు గుర్తు రావట్లేదు నాకు.
హ్మ్
ఆ హీరోయిన్ చచ్చిపోతుందివే కొన్ని రోజులకి చచ్చిపోతుంది. పెళ్లి అయినాక కొన్ని రోజులకి చచ్చిపోతుంది. ఇంకా తర్వాత ఎందుకో. ఆ నాగార్జునని అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు కదా. పిలుస్తారు రమ్మని పెళ్ళికి రమ్మని. ఏదో ఫంక్షన్ ఉంటే, ఇంట్లో ఫంక్షన్‌కి అప్పుడు పిలుస్తారు. ఆ పిల్లోడు వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా. అందరితో క్లోజ్ అయిపోతాడు. అట్లా నాగార్జునని ఇంకొక అమ్మాయి ఇష్ట. ష్టపడుతుంది అక్కడ పోయినాక.
ఆ
ఆ సినిమా కూడా బాగుంటుంది దాని పేరు ఎందుకు గుర్తు రాట్లేదు.
ఆ అబ్బాయి చిన్నగా అద్దాలు పెట్టుకొని ఉంటాడా.
వే
ఏదో కొంచెం కొంచెం సీన్ చూసినట్టు గుర్తుకుంది నాకు.
హ్మ్, అది కూడా బాగుంటుంది మూవీలో. ఇంకా సుప్రీం మూవీ చెప్పవే.
ఏ మూవీ.
సుప్రీం సుప్రీం.
నాకు తెలిదు అది. అదే కదా వాడు కార్ డ్రైవరు.
కార్ డ్రైవరు, కాదువే చిన్న పిల్లడి దగ్గర ఆస్తులు అన్నీ ఉంటాయి.
ఆ ఆ హా బొమ్మలు దాచు. పెట్టంటారు. సగం సగం చూసిన అది కూడా. హీరో వాళ్ల ఎప్పుడు తాగుతా ఉంటాడు.
ఆ
ఎవరు దాంట్లో రాసి కన్నా కదా.
అవునువే
హుమ్
మెస్స, ఈరోజు సప్పిడి పప్పు. ప్పు, ఓ రసం మంచిగా చారు. పికిల్.
మాకు పప్పు, పెరుగు అన్నం.
పెరుగు పెడతార మీకు మజ్జిగ పెడతారా.
కి నడమన. పెరుగు చిలకడం బరువయ్యి ఆ మజ్జిగ. చేయడం బరువు అయ్యి పెరుగే పెట్టేస్తుంది చిలికేక్ బరువు. మా కదే స కదేే స్ చాల్లే అని వేసుకొని తింటానం
ఆ నేనైతే ఇంగ అదే తినింట వే
హు
మాకైతే పెట్నే పెట్రు అది చూస్తుంటేనే తాగుబుద్ది కూడ కాదు మనకి ఇప్పుడు పోయి సుపర్ మార్కెట్ లో పొయ్ తెచ్చుకున్నా తాగేసిన తాగి వాకింగ్ చేస్త నీతో మాట్లాడుతున్న బటర్ మిల్క్ ప్యాకిట్ తెచ్చుకొని ఇడే సూపర్ మార్కెట్ తినేసి వచ్చినప్పుడే తెచ్చుకొని తాగేసి తిరుగుతా ఉన్న ఎంసేపు అంటే
అడెవరైనా ఉంటారా చూసుకోని అంటే ఎంతలోపు రావాలి అని అడ పిజీ
అంకుల్ ఆంటీ ఆహా అట్లే ఉండదు వాళ్ళు అయన బాగుంట పెతురు తినేక రాకపోం తినేక రాలేదే అని అడుతారు ఫోన్ చేసి రాకపోతే అసలు
చాన మంచి మంచొడి లాగ వున్నడే
వీళ్ళంతా ముందు కుణస్ పీజీలో వార్డెన్స్ వే
కునాస్ పిజీస్ అంత బాగా ఏం ఉండదు అని చెప్
కునసు ఫేమస్ వే ఒకప్పుడు మనం ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు తర్వాత ఈ మధ్య డౌన్ అయింది
అవున్ లే అప్పుడు అంత కూనాస్ కూనాస్
కునాస్ అంటారు ఆ పెరుగు పెడతారు వాళ్ళ గడ్డ పెరుగు పెడతారు స్నాక్స్ పెడతారు ఫస్ట్ లోవే ఉ అట్లా వాళ్ళు ఫేమస్ తర్వాత కొన్రోజులకీ వసంత ఆహా ఏ యక్చుఅల్ నేను గాని అక్కడే చేరాల్సింది వాళ్ళు మా మమ్మీ వాళ్ళ సార్ వాల్ల రిలేటివ్స్
అ
కనీ నేను అంత దూరం నడచలేనని మా మమ్మీ నన్ను ఆడ వైల
అ
వచ్చి వచ్చి
ఎంత దూరం ఇంక ఇట్ల మీ పీజీ దగ్గర నుంచి కొంచెం రై ఇంట్లోకి లోపలికి పోవాలి కద
ఆ అవునువే నువ్వు వచ్చినావు కదా సపోటా చెట్ల దగ్గర నుంచి కుట్టి వాళ్ళు పి సైడ్కి వచ్చినావు చూడుమే ఇట్లా టన్ అయ్యి ఇంకా పక్క ఉండేదంతా కూనాసే
ఆ
అదే రోడ్డు సైడ్ నుంచి వచ్చినాం చూడు ఏఐఎంఎల్ వాళ్ళ వాళ్ళం త
యాడ
సైబర్ సెక్యూరిటీ వాళ్ళు కదా ఆ రోజు అదే ఏమి వాళ్ళంతా వచ్చిన్నారు
ఎప్పుడువే
మే అప్పుడు అంటే వాళ్ళంతా హాళిడే పెట్టుకోని మ్మాయిలంతా తోటకెళ్నారు అక్కడ నుంచి మనం రోడ్డు మీద నుంచి కూలాం దగ్గర నుంచి నడుచుకుంటా వచ్చినాం అక్కడ రస్నా దాయినం
రస్న ఆ ఆ ఆ ఆ ఆ ఆ అవును అప్పుడు నువ్వెందుకు వచ్చినావ్ వే
వచ్చ్న నేన్ మిడ
ఆ
మనం అందరం యాడికో ఎళ్ళిండిమ్మి సడన్ గా ఇంగ మీ ఫ్రెండ్స్ ఫోన్ తీల హెతాబ్ వాళ్ళు
హెదాబ్ వాళ్లు పోవనిస్తారు ఇంక అందరం కలిసి పొయినాము
ఆడికి పొయ్ నావ్ ఆడికి బొయినాం ఆ
బాగుంటాన్ అవునులేవే హ అదేవే ఇంగదంతా కూనాసె ఆరెంజ్ జ్యూస్ తాగినాం జూడు అదంతా కూనాసే డాగ్స్ ఉంటాయక్కడ
ఏమది సెక్యూరిటీకా
ఆ డాగ్స్ అమ్మో ఎవ్వని రానీవవి హూ బల్లె స్టూడెంట్స్ అన్ చూసినోళ్ళన్ తెలిసి నోళ్ళని అంతే
లేదండె
హ్మ్ అవి భౌ భౌ అని అరుస్తాయంతే ఏం జెయలేం మ్మ్ అట్లా వీళ్ళక్కడ వార్డెన్స్ ఇక ఇంకాడ వదిలేసి వీళ్ళే కొత్తగా దీసుకొని పీ జీ పెట్టినారు
మ్మ్
మ్మ్ ఇంకేం వే ఏమైనా మూవీ చెప్పచ్చు కదా ఒక పాట పాడు వే
ఏం పాట్ పాడాలి చెప్పు పాడతా
ఏం పాట పాడద అదే బాడవె కుట్టి ని బర్డేకి పెట్టింది చూడువె ను బాడింది మధ్యలో సాంగ్
నా బర్డేకి పెట్టిందా
ఆ మధ్యలో నువ్వు బాడినావని పెట్టిందిజూడు లేద్లే వద్దులే పాటొద్దులే ఉండు ఏమని చెప్తా నేనే కొట్టు కోవే చెకువే
మ్మ్
ఊ నువ్వే చెప్పు చెప్పు ఒకటి చెప్పనా రెండు చెప్పనా
జెప్పు
జపల్లా